హలో ఏం జేత్తనావ్ తమ్ముడు బాగున్నావా
ఆ బాగున్నా తల్లి నువ్వు బాగున్నావా తల్లి
ఆ బాగున్నా ఏం జేత్తాన్నవ్
ఏ ఏం లేదు మా పక్కన ఇంటి పక్కనోల్లయి గొర్లు ఉంటే వాటిని కాత్తనం ఇద్దరం కలిసి
ఎవలేవలు కుక్క పోత కుక్క పోతాంద ఆ ఆ ఏమో ఎటు పోతందో
ఉహు కుక్క పేరు ఏం పేరు చెప్పొద్దుగా మీరు చెప్తలేరు
ఆ ఏ గోర్లే ఎవరెవరు కాస్తారు
నేను ఇంటి పక్కయనే
ఆహా మరి టైం అయిపోయిందిగా ఇంకా కాత్తర్ర
ఏ ఇంకా కాత్తన్నాం ఓరక్కో మా కుక్క కూడా ఎటో పోయిందటగా
ఓర్ని దేవులాడుపో ఇగ
దేవులడుకోవాల్నా
ఆ
మ్
ఎటుపోయినా మీ ఇంటికే వస్తది గ ఆయిన
ఆ మా కుక్క మంచిగా కుక్క
హలో మ్ చెప్పురా ఏం చేస్తున్నావ్ ఎం లే ఉత్తగానే వాకింగ్ చేత్తనా
మాకుక్క కూడా పోయింది లేంకుతాన
దేవులాడు దేవులాడు తిన్నవా
తిన్న నువ్ తిన్నవా
ఆ తిన్నా ఏం కూరా
సాంబార్
అబ్బో ఇంకా
ఇంకా ఏముంది ఏం లే
అదకా అదికాద్ అబ్బాయి్
నువ్ తిన్నవా
తిన్న తిన్న
ఎం చెస్తున్నావ్ మరి
ఏముంది ఎంలే కాలి తిన్న తిరిగిరా
మా కుక్కకు బత్రూమ్ వతాంది ఏమో ఎప్పుకున్నది ఎటు పడుతే అటు గుంజుక పోతంది
ఆహా మి షెడ్ ఇప్పిర్ర
ఆ ఇప్పినం కోళ్లని మార్చుకున్నాం
ఎన్నొడ్డు వచ్చినయి మనిషికి
ఓ మనిషి అరవయో ఏమె వచ్చినయి
మ్ హు అమ్ముడుపోయినయ మరి ఆ
నాలుగు అమ్మినఇయ్యల
ఆహా
ఆ
ఎంత ఒకటి
ఒకటి రెండోందల యాభై
ఓ ఏంది
ముడొందల ఇత్తరో ఏమో మరిగ
గంత తక్కువన నాటుకోళ్లు కిల మూడు వందల నాలుగు వందలు అమ్ముతాళ్లు బయట
ఇగ బయట ముచ్చాట బయటనే మనయి కొంచెం ఎడ్డదిడ్డంగా ఉన్నాయి కోళ్లు కాబట్టి
ఉమ్
అట్లా
ఆ ఆ
తిన్నావ అన్నం?
తిన్నా, పొద్దున
ఏం కర్రీ
ఆలుగడ్డ కూర
ఆలుగడ్డా?
ఉమ్
ఉమ్ మాకుక్క రెండురోజుల కాంచి, అన్నం మంచిగా తింటాంది.
అన్నం మరెక్కడిది తిననీకి దానికి
అన్నం అప్పుడు ఉన్నప్పుడేమో తినలేదు, లేనప్పుడేమో సక్కగా తింటాంది.
ఆహా
ఉమ్ ఏమో మరి ఇక
ఉమ్మ్
మా కుక్క పెద్దకుక్క కదా, హైదరాబాద్ లో తొమ్మిదివేలకి కొనుక్కోని వచ్చినం.
ఆ
అ ల్యాబు ల్యాబుకుక్క మా కుక్క
ఆహా మరి అమ్మితే వత్తయా ఐదువేలన్న?
ఆ వత్తయి ఒక ఐదువందలు ఏమో వత్తయి.
ఎందుకు ల్యాబ్ కుక్కనేనా
ఆ వత్తయి, ఐదొందలెందుకరావు వెయ్యొత్తయి.
ఉమ్
మీదేం కుక్క?
మాది పొట్టికుక్క
పిచ్చికుక్కా, అమ్మితే ఐదు రూపాయలన్నా వత్తయ్యా?
ఆ
అమ్ముతే ఒక ఐదురూపాయలన్న వత్తయ్యా అంటున్నా.
మరి మేము ఎందుకు అమ్ముతాం, మేము అమ్మం. ముందు చెప్పాలి మరీ ముచ్చట్ ట నేను అన్నప్పుడు
మరుం ఎనక ఏపియ్యం
గట్లనే ఉంటది మనతోని
ఉమ్ మీ బర్రెలు పాలిస్తా, మీ బర్రెలు పాలిస్తాన్నయా?
మా బర్లు లేవు, అమ్మిన
కోరుకు ఎంతకమ్మినవు?
ఉమ్మ్
ఉమ్ ఎంతకమ్మావు బర్లెను?
బర్లా, అరవై వేలు
అరవై వేలా?
ఉమ్
డొక్కు బర్లేనా అరవైవేలు పోయినయా
ఒక్క బర్రెనే అర్వై, మాది లాబ్ బర్రె
అహా, అట్టకూడా ఉంటదా?
ఉంటాయి అంటే అలా అంత స్ టీవీ లా దూపితారు విష్ణు న్నే సార్
ఆ
తెల్లాకర గుంటదు గాబరే
ఉహు
ఆ
జెర్సీ జెర్సీ యా
ఉ గది గది తెల్లకర్రె ఉంటది
చాలా అందంగ చాలా అంటామ మరి
చి
మా కుక్క బాత్రూమ్ పోతాంది
చి
ఎందుకు నీకు ఇష్టం ఉండద కుక్క బాత్రూమ్
షంప పగుల్తది మంచిగ మాట్లాడు
ఎందుకు
తిన్నార మరి అన్నం ఎంకుర
ఊకే మాటనేగ ఉంద కుటా నవ ఈ ఊకే
ఇగ నాకు బట్టలు బట్టలు కొనుక్కుంటా
నీఘ కొన్న కొన్న టేసుకుంటే గట్టిని బట్టలు ఉండవు
కొన్ని కొన్నటే ఎసుకోవద్దా మరి
కొన్న కొన్నట్టు బట్టలు ఎప్పుడు ఎసుకోవద్దు
నీకంటే మొత్తం ఐదారు జతలు ఒకసారి కోన్ కుంటవు
మరి నేనంటే నాకు మూడు వందలు ఐదు వందలు పెడితే రెండు వస్తాయి నీది అట్లన
ఉ
ఎద పోమ అడింట
ఏం చేస్తున్నావ్ ఇంకా
తినానికి తిండి లేకున్నా కూడా ఎడ్లకు కొట్టవయ పోయిడట నీలంటోడు
సరే నీ ఆ సామెయత ఎవళ చెప్పింరెంది
ఏ నాకు వచ్చు గప్పుడు బట్టి వటిన
చదువురాదు కానీ ఇది బట్టి పడతావ
నాకి సదువు
పెళ్ళి ఆము మన అడిపోయిన కూడా గట్టిన వేసేది వేసేది బట్టలు లేవు అనేది
ఉ
హు ఎప్పుడ అప్పుడు ఇయళ ఇయాల కొనుక్కుంటారే పేసేది బట్టలు లేవ అని చెప్పి
ఆహ
ఇప్పుడు బట్టలే కొనుక్కుంటలేదు వాళ్ళు ఆయన కొతలే
ఆహా
హు వేరే వాళ్ళ ఇంటికి పోయినం మేము చెప్పేద సమె సమేయా పెట్టింది
హు
వాళ్ళ పల్లి ముద్దలున్న కూర తీసుకురామంటే పోయి ఇచ్చి వచ్చిన
ఆహా
ఉ
తిన్నరా మరి మనిషి ఒక్క పది ముద్దులు
సొక్కా సొక్కా తిన్నారు నువ్ మనిషి నువ్వు అయితే పల్లి ముద్ద పట్టుకుని మా ఇంటికి రా అన్నాడు మా అన్న
ఇప్పుడు నువ్వు మనిషివి కాబట్టి పట్టుకొని పోయినవా ఉ హు
కాలేజీ స్టార్ట్ అయింది పోవాయిగా
ఏ నాకు వీలు కాదు ఇంట్రెస్ట్ లేదు ఇంగా
నీకేమైంది రా మొత్తం చదవట్లే
ఇంట్రెస్ట్ ఉంటలే అంతా ఇంట్రెస్ట్ ఉంటలే
ఆ
ఎంతైనా ఇంట్రెస్ట్ ఉంటాలే అంటున్నా
అందుకేనా నీకు ఇంట్రెస్ట్ ఉంది
ఆ న్యూ పార్ట్ టైం జాబ్ చేస్తున్న
ఆ
ఉ
భట్ ఉ హు
ఏం చేతల్లో తెలుసా నీకు
మీరు డాడీ మంచి ఉన్నాడా
ఉన్నాడు ఉన్న జ్వరం వచ్చింది
అంత యాక్షన్ గని తి జ్వరం లేదు ఏం లేదు
ఉ నీకు యాక్షనే అనిపిస్తది ఊ నీకు జ్వరం వస్తే అమ్మో అమ్మ జ్వరం వచ్చింది ఆ నువ్వు యాక్టింగ్ చేస్తావ్
నేను అన్ని యాక్షనే చెయ్య
తిన్నావా అన్నం ఎన్ని సార్లు తిన్నావ్ అన్నం ఎన్నిసార్లు తిన్నావా అంటే అన్ని సార్లు తినవా ఒక్కొక్క ముద్ద తిన్నావ
ఆ హొ హొ ఒక్క ముద్ద ఫుడ్డు తినను నూట ఇరవై
ఉ పల్లి ముద్ద తినవా నువ్వు
సర్లే
పల్లి ముద్ద తిన్నావా హలో హలో హలో
ఏ
హలో హలో
సొక్కా పాట్
సొక్క తిన్నావా పల్లి ముద్దలు హలో హలో హలో పల్లి ముద్దలు తిన్నావా అని అడుగుతున్నా. ఆ హల్లో హలో హలో నాక్కూడ ఇనిపిస్తలే మ్ అయిపోయింది హలో హలో హల ఆ ఉండు ఉండు బాయ్.